హలో బాగున్నారా రండి
బాగునం మీరు బాగున్నారా బాగునం మీరు బాగున్నారా
మేం బాగున్నాం పని అయిందా
చేస్తానమే పనిఅయిందా ఏంవండిరు ఉమ్
నేను ఇప్పుడే బియ్యం పెట్టినా మీరు బియ్యం పెట్టింద నేను మీరు ఏంచేస్తాడురు
కర్రీ వండుతున్నా ఆలుకర్రి కట్ చేస్తున్నా
మీ పాపాను తీసుకొచ్చండ్రా
తీసుకొచ్చిన పొద్దున పిల్లలు వచ్చిండరా జ్వరం తగ్గలేదు రేపు హాస్పిటల్ తీసు రేపు హాస్పిటల్ తీసు ఓ వాలే
హ హ ట్యాబ్లేెట్ వేసింద్రా
నిన్న తీసుకొచ్చినా రేపు హాస్పల్ తీసుకెళ్ళాలి
కొంచెం తగ్గిందా
ఊ ట్యాబ్లెట్ వేసినా ఇప్పటి మందం అయితే తగ్గకపోతే పొదున తీసుకొని పోత వంట అయిందా దా ఏమండీరు
బియ్యం పెట్టినా కూర చెయ్యాలి టమాటా కూర
ఊ
చిన్న అక్కనే ఫ ఒక్క పొద్దు తిన్నా
ఆ పెళ్లి మంత జరిగిందా
ఆ మంచి జరిగింది మా వాడలోల్లది పెండ్లి ఇక్కడ దగ్గరనే హే వాడల్లోనే
ఆ
ఏం జేస్తున్నారు ఇంకా ఊరు వెళ్తున్నారా పండక్కి
పండక్కి ఏమో లీవ్ దొరికితే ఎళ్తాం
ఏం జేస్తారు పండక్కి మీరు ఏ పండగంటే మీకు ఇష్టం
మాకా ఉగాది
ఉగాది పండ్ ఏమేం జేస్తారు ఉగాది ఇ బచ్చాలు ఏస్తారా
ఆ మీరేం చేస్తారు
మేము గూడా బచ్చాలు ఏస్తాం కందగడ్డ బచ్చాలు శనగప పప్పు ఇఈ ఉగాది పచ్చడి ఏస్తారా మీరు
చేస్తాం
దేమేమి చేస్తారు దేనితో చేస్తారు
ఇంతప్ వేపాకు వేప పువ్వు కొంచెం క కొబ్బరి ముక్కలు కొంచెం కారం పులుపు బెల్లం ఇయన్నీ రొటీన్
కొత్త కుండ దీసుకొచ్చి పూజ ఏసి చేస్తారా
ఉం
ఉమ్ మాకు దసరా అంటే ఇష్టం
ఏం జేస్తారు దసరాకు
దసరా పండగ అంటే ఎందుకంటే నవరాత్రులు ఉంటాయి పదకొండు రోజులు
ఉమ్
రోజూ అమ్మవారి దర్శనం రోజుకొక్క అమ్మవారి దర్శనం జేసుకుంటాం
ఆ
పొద్దులుంటాం
ఆ
సాయంత్రం పూట బతుకమ్మ ఆడడానికి వెళ్తాం
ఆ
అది మంచిగ అనిపిస్తది ఆ పండగ రోజు రోజు ఒక మంచిగా కల లాగా అందరం ఒక్క కాడ కూర్చొని మా మాట్లాడుకోవడం ఆడుకోవడం
ఆ
మంచిగ ఉంటది దేవి పూజలు చేసుడు ఉపవాసాలుండుడు
నైన్ డే సా లెవెన్ డే సా
లెవెన్ పదకొండ్ రోజులు
అ హా
అందుకే పండగ పిండి వంటల్ చేస్తాం
ఏమేం జెత్తర్ పిండి వంటలు
పిండి వంటలూ అవి మురుకుల్ జెస్తాం
ఆ
ఉ గార బిల్లల్ జేస్తాం
అ
వ్వ లడ్డూల్ జేస్తాం
ఆ
ఇగా సద్దుల్ రోజు మంచిగా రంగురంగుల పువ్వుల్ తీసుకొచ్చి పెద్ద బతుకమ్మ పెర్సీ
ఆ
మంచిరా వాడుకోవడాని కి వెళ్దాం మంచి మంచి పాటలు ఆటలు
ఏట్ ఏ టైమైతే వాడేసరికి తెల్లార్త తదా లేకపొతే నైటే నిమర్జనం జేస్తరా
లేదు లేదు మార్నింగ్ ఐదు అయితది పొద్దున ఐదు
ఉమ్ మాక్ గూడా
ఉమ్
చాల్సేపు పడ్తారు సూపర్ ఆడతారు
మీకొచ్చా పాటలు
పాటల్ రావు డిజైనే
డిజెనా మీరు గుడా పూజల్ చేస్తారా అమ్మ వారికి
చేస్తంగా మా ఇంట్లనే అమ్మవారు ఉన్నారు అంటె యాభై సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారు మా మా ఓనరోళ్లకున్నది వాళ్ళు పూజల్ చేస్ స్తరు మేము గుడా చేస్తాం మేము కూడా ఒక్క పొద్దులే ఉంటాం
ఊహుం మీ బాబు ఉన్నాడా
ఉహ్
షాప్ కెళ్ళిండా ఇప్పుడు ఏం జెస్తున్నారు ఆలుగడ్డ కర్రీన
ఉమ్ ఆలుగడ్డ కట్ చేస్తున్నా
ఆహ
మీరేం జేత్తాళ్ళు
నేన్ అన్నం వండుతున్న స్కూల్ కెల్లిండ్రా ఈరోోజు
ఉమ్
స్కూల్ కి ఎళ్ళిడ్రా
స్కూల్కి ఎళ్ళాలే పాప దగ్గరికి ఎళ్లిడని చెప్పలేదా
హమ్ రేప్ వెళ్తారా
రేప్ ఎళ్తా
దగ్గు బాగున్నట్టు ఉంది కదా పాపక్
హమ్ జలు బూదగ్గు జ్వరం తీసుకెళ్తారా ఈప్ పొద్దున స్కూలుకు పోయి వచ్చినంక తీసుకెళ్తా
ఉమ్ మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎళ్దామా
ఎళ్దాం ఎప్పుడు
ఎప్పుడు ఎళ్దాం మరి పండగ ముందు వెళ్దామా
ఫోన్ చేసి ఏల్ వన్ టైం ఎప్పటి నుంచి మనకు
సోమవారం నుంచెల్లి అని చెప్తున్నారు కదా
ఆహా మనకి ఇంకా ఆర్డర్ రాలేదేమో
రాకపోయినా ఇగ గవర్నమెంట్ స్కూళ ప్రైవేట్ స్కూళ్ళ ఆమ్ వ ఒక పూట పదహారో తారీఖు నుంచిని ఇచ్చిండ్రు ఇగ మనకు కూడా వస్తది రేపన్నా ఎల్లుండఅన్నా చెప్తారు
ఏం ఆర్డర్ రాలేదని అయితే అన్నారయితే మరి
అవునవును మార్కెట్ కెల్లాచ్చినవ
ఎల్లలే ట్రైనెక్ ఆ
కూరగాయలు తీసుకచ్చినవా
ఉమ్
హమ్
ఒక్క నిమిషం
నినవా
అండుతున్నా
హమ్ పాప ఏం చేస్తాంది
పాపా టీవీచూత్తాంది పడుకున్న సాతనైతలే పడుకున్నది పడుకొని టీవీ చుతాంది
చేసినావా మన ఫ్రెండ్ కి ఫోను
చెయ్యలే చేశీనావా
నేను అప్పుడు చేశీన
ఏమన్నాడు
వస్తా అన్నది
ఉమ్
రేపు ఎటో వెళ్తున్నదంట వర పూజ అంట
ఉమ్
ఎల్లుండి ఇంకేటో వెళ్తుదంట శనివారం రోజు మనల్ని రమ్మని చెప్పింది వాళ్ళ ఇంటికి
వాలింటికి రమ్మన్న
ఎప్పుడొస్తరు మా ఇంటికి రండ్రి అని చెప్పింది చెప్పింది
ఎప్పుడు ఎళ్దాం మరి
ఎప్పుడైనా వీలు జూసుకొని వెళ్దాం ఇంకా ఏం విశేషాలు
చెప్పాలి
ఏమేమి ఏస్తారు ఆలుగడ్డ కూరలా
నార్మల్గనే వండుత ఆలు ఫ్రై చారు చింతపండుచారు
ఫ్రైయ్యా లేకపోతే
లేదు లేదు ఫ్రై ఏ
ఊమ్
ఫ్రై చేసి చారు చేస్తా
ఊహ్మ్ ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయా మీకు
ప్రస్తుతానికి నాకైతే ఇంకా ఎవరు ఇన్విటేషన్ ఇయలే ఒకటి ఉందం అ సండే రోజు కానీ ఇంకా చెప్పలేరు చెప్తరు కావచ్చు
ఊహ్మ్ అన్నమండి కూర ఏస్తాన్నవా
అ రైస్ అయింది పక్కన పెట్టిన కర్రీ వండితే కతం అయి
ఊమ్ ఊమ్ చారు కూడా చేస్తరా మీరు ఆలుగడ్డ కూరకి
ఉ నాలు ఫ్రైయి చారు
మంచిగా ఉంటది అట్లా చేస్తే ఆలుగడ్డ ఫ్రై చేస్త టమాటా చారా చింత పండు చారా ఆ ఓకే అలా అయితే మంచి ఉంటది
అ
ఇంకా మార్కెట్ కెళ్దాం వస్తావా రేపు
ఎన్నిగంట్లలకీ
ఈ సాయంత్రమే
పోన్ జేయుండ్రి
సాయంత్రం ఖాళీ ఉంటాం
ఉమ్
ఊమ్ హాస్పిటల్కైతే తీసుకెళ్ళు పాపని
తీసుకెళ్తా
ఊమ్ ఏం చేస్తాండ్రు అన్నయ్య పండుకున్నారా బాబు షాప్ క కెళ్తా లేడా
వెళ్తాం షాపుల్నే ఉన్నాడు
ఓ మీకు ఆరోగ్యం బాగుందా
ఓకే ప్రస్తుతానికైతే ఓకే
హమ్ ఇంకా చెప్పవే
చెప్పాలే
అందరయితే మంచిగా ఉన్నారు కదా
అందరం బాగున్నాం అన్నయ్య బాగున్నాడా
ఆ బాగున్నాడు మా కుక్క పిల్ల అయితే మస్తు టైమ్ పాస్ తీస్తాంది
ఆ ఆ కుక్క పిల్లన
ఉమ్
రిక్కియ
ఆ మంచిగా టైం పాస్ అయితుంది దాంతోని నా దగ్గరనే ఉండడం మాట్లాడడం చూసుకుంటు ఉండడం పిల్లలు లే లేకపోవడం మా కుక్క పిళ్ళ ఉండడం మంచిగాయింది సరే ఉంటా మరి
ఉమ్ సరే
కిక్